ఉమ్ ఎాల ఎందుకు.
నేను ఎందుకురా నువ్వు పడి ఎతాల
అదే అన్నం తిన్న స్లాబ్ ఎక్కిన ఇంక మాట్లాడుతున్నా. చేసిన ట్వంటీ త్రీ మినిట్స్ అయితే అయిపోతది
అవునా
ఒక్క ట్వంటీ త్రీ మినిట్స్ అయితే ఇక పైసలు పడుతాయి ట్వంటీ త్రీ మినిట్స్ మాట్లాడదాం.
హు తిన్నావా నే
తిన్నామ అని ఉన్న ఇదివారి దాకా కళ్ళు మూసి చూసుకుంటా చ చూసుకుంటాదే లేదు
హు అఖిల అక్క తో జాయిన్ చేయకపోయినా వాళ్లతో కూడా మాట్లాడుకోవచ్చు
దాంట్లోనే ఎవడు మాట్లాడుతారే
ఆ
దాంతో మాట్లాడుతారు
ఎవరు న ఒకరి నొకరు రెండు వందలు కట్టుకొని జాయిన్ గా వే అని చెప్పి అను
అదే
మీ వదినకు చెప్ప రాదు జాయిన్ కాగా మాట్లాడుతదా క్లోజ్ గా, గా మీ వదిన
ఆ అంత గానం ఎమో మాట్లాడను,
హు
మాట్లాడాను నే నేను అంతగనం
ఆ
హు
మరి ఇప్పుడు సప్లీస్ ఎన్నన్నాయి ఇప్పుడు నీకు
రెండు
మనం మాట్లాడిందే మాట్లాడుకుందాం అట్లయితే టైం పాస్ అయితా
హు
హు
నాకు నువ్వు తప్ప ఎవరు చేస్తారు ఎవ్వరు చేయతారు నేను చేసిన కూడా ఎవ్వరు లిఫ్ట్ చేయరు
లేకపోతే ఇట్లనే లైన్లుండి ఏం మాట్లాడకుండా ఉందాం అప్పుడు అక్కడ ఏం రికార్డు కాదు యాప్లా వేయడంకీ సార్కీ ఏం పోదు ఇట్లనే మాట్లాడకుండా ఉందాం ఓకేనా ఇట్లా సైలెంట్ గానే ఉందాం ఓకేనా మరి డీల్ కి
వట్టిగుంటే నీకు పై పైసలు వస్తాయా నీకు,
మాటలాడు ఏదో ఒకటి ఎం పేరు మీ వదిన పేరు,
ఏంటిది
శివాని
గీత
శివాని ఏ
శివాని యా ఓకే ఓకే చెప్పినవు ఏం చదువుకుంద అట ఆమె
ఇంటర్ ఫెయిల్
ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హ
ఫెయిల్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్
ఓరి నీ యమ్మ మరి రాయలేదటన ఇంటర్ రు
మల్ల రాయలేదట ఇగ
మరి ఎట్లా చేసుకున్నారు అమని
ఎట్ట చేసుకున్నామంటే వ్యవసాయం వ్యవసాయం చెతుందనే ఏమన్నా ఐఎస్ నౌకర్ చేయడానికి తెప్పించుకున్నాము
ఓకే ఏం జాబ్ అయితే చేయాదాటన
చెయ్యదట ఆమె ఇంటర్ యే యెలాలే
పాపం టెన్త్ ఎట్లా పాస్ అయిందో మహాతల్లీ, ఫస్ట్ టైం ఇట్లా వెదర్ టైం మంచిగా వెదర్ బాగుంది జా
మీకు దామకాయలు కత్తయ.
అక్కడ హైదరాబాద్ లో ఎట్లుంది వాతావరణం.
నిన్న ఎండెం జామ చెట్టు పెట్టింది ఆ చెట్టుకి కాయలు ఏడ ఎనిమిది కాయలు కాసినయ్ కానీ ఒక్కటి తేపుకొని తింటే అడుగు కోతులు ఉంచట్లేదు అండ్ ఫస్ట్లో ఒకటి పో పండింది కపోతే అదంతా చిలక కొట్టింది అప్పుడే నేను. ఆ మల్ల మళ్ళొస్తున్నాయ్ కోతులు. ఈ యాప్ల పైసలు ఎప్పుడు పడతాయటా తెలుసా.
ఎప్పుడు పడతాయట.
నువ్వు వేరే టోళ్లను ఎవరిని అయినా జాయిన్ జెతే అప్పుడు నీకు పడతయ్ గాని నీకు ఇప్పుడు పడయ్ అ. నాకెప్పుడు పడతాయి అంటే ఇంకొక టూ వీక్స్ కి పడతాయి అంట సో.
ఆహా. నయమే నయమే.
అందమైన.
నయమే అంటన్న.
నయమే మరి ఇది వందలు పెట్టుకోనీ మరి ఇలా జాయిన్ అవ్వడం. అందుకే వ. మా అక్కను జాయిన్ చేసుడు చెయ్యి. కానీ దే ఇంకా నేను బ్యాంక్ అకౌంట్ ఇయ్యాలే ఏమి ఇయ్యిలేదమ్మా.
అది ఎక్కుర్రా రా.
కొద్దిసేపేనే. పై మినిట్స్.
అ హైదరాబాద్ ల ఫేమస్. ప్లేస్ ఏంట తెలుసాకు నీకు.
ఫేమస్ ప్లేస్ అంటే ఏ పి పి.
చార్మినార్. నాకు తెలిసిన ఒక నాకు తెలిసిన ఫేమస్. ప్లేస్ చార్మినార్.
ఓహో.
ఇంకో.
ఎవరినైనా జాయిన్ జీత్తే బాగుండు వాళ్ళుతోని మాట్లాడ ఇంకో కోలితో.
నాకెవరల్లు కడ్తరే పైసలు.
యాభై నిమిషాలు నీతో ఇంకోక ఆమెతోనీ ఆమె కడతా అన్నది రెండు వందలు కట్టి జాయిన్ అయిత అన్నది మొన్న ఫోన్ చేసి మళ్ళీ ఇప్పుడ. మ జూనియర్. మ ఇంటర్ మ జూనియర్. అ అమ గవుడ్ అమ్మను అమ్మా వాళ్ళనా రిలేటివ్స్ వళ్ళంతా అప్పు అకాకి న నే మరిచ్చ ఏదో పార్ టైం జాబ్ అన్నారంట సిస్టర్ ఎంటిది అనుకుంటను ఇ చెప్ను ఇట్లా ఒకటికింకా ఇట్లాంటుంది యాప్ మనం వాళ్ళు లింక్ పంపిస్తారు మనం వాళ్ళకి టూ హండ్రెడ్ పే చేసినాక వాళ్ళు లింక్ పంపిస్తారు తర్వాత మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్ ఇంట్లో నే క్లిక్ చేసుకొని అంత ప్రొఫైల్ టాస్క్ వితుంది అని అని చెప్పిన అవును సరేస్తార అ ఉన్నావు మ ఇంతవరకు జాలలేదు పక్కలిగాము హలో
నీకు ఎవళ్ళు చెప్పిండ్రు మరి
ఈ యాప్ మాతోంది ఫ్రెండ్ శివాని అని ఆమె వాడుతాంది. ఆమెకి రెండు వేల చ్చినాయ్, రెండు వేల ఆ ఆరు రూపాయల చ్చినయ్ అయితే చేయలేను నా ఇంగ. తేపక్క
అట్లా ఎన్ని రోజులు మాట్లాడిందట
ఆమె యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడే టూ మంత్స్ ఇప్పుడు త్రీ మంత్స్ ఇంగా మనీ ప్రాసెసింగ్ లో ఉన్నాయి. ఇంకా మా మనీ ఇట్లా వస్తే హ్యాపీ గా చిన్న. బ్యాంక్ అకౌంట్ గిట్ల వెడితే ఇగ డైరెక్ట్ వడుతయ్
ఆ హ
వాలెంటన్ అంటే ఏంటిది వాలెంన్ టంటే వాలెట్ వాలిట్ అంటేండి ఫోన్పేలో వాలెట్
ఆ వాటి కంటే మంది పాత వ
ఆ
వర్క్
వర్క్ ఆ అదే కావచ్ నాగ్గూడా ఈసావ్ మనం వర్క్ కరెక్ట్ కంప్లీట్ చేత్తే పడుక
మ్మ్ హ్
ఏదో బాగుంది మంచిగా పార్ టైం ఇంకెవరినైనా మ్మా పిన్ని వాళ్ళను ఇందులో జాయిన్ చేసి, వాళ్ళతోని యాభై నిమిషాలు ఇంగ మాట్లా రెండు వందలు రెండు వందలు మనం నార్మల్ కాళ్ళు మాట్లాడుకునేది కదా ఇళ మాట్లాడుకునేది కదా అవునా కదా అస డేర్గా ఇల్లాని ఫోన్ చేసుకోను రెండు వందలు పాపిచ్చి మా తమ్ముని జాయిన్ మమ అ మిన జయిని వచ్చి మా మమ్మీతో మాట్లాడతాం అత అబంతర్ మట్లడుత
ఓ
మా మీదకు వచ్చినట్టయిత మీ
వల ఇద కాల అతే
ఇంకొక పదమూడు నిమిషాలు అయిత నేన్నా
నువ్వు పదమూడు నిమిషాలు కాదు పది ఇది అంత మాటలు అన్ని మాట్లాడ కూడదు
అప్పుడు ఎన్ని నిమిషాలు మాట్లాడినే
వకిందటి ఆ
ఒకసారి ఎన్ని నిమిషాలు మాట్లాడి అనుకున్నా మళ్ళీ ఇంకొసరు పదమూడు నిమిషాలు పది నిమిషాలు మాట్లా తొమ్మిదిస్తా నేనే ఇంకెక్స్ట్ అనేసి మాట్లాడతాను ట్వంటీ త్రీ మినిట్స్
ఇంరు దాకా చెల్లు చూసుకు చెల్లు చూసుకుంటే చెల్లు చూసుకుంటే మొత్తం క లైంట్లు ఉండదు కొనీ నే కింది అన్నం వేసుకుంటా సరేనా
సరిే
అ అ
ఇంకా పదిహేను నిమిషాల అయితే ఆ హెలికాప్టర్స్ే మేన్న దగ్గర నుంచి పోతానే హైదవాళ మస్టల్ గ టై